నమస్కారం అండి
అ నమస్కారం అండి
దేవుని పూజ చేసారా అండి
ఏం చేయలేదండి తిని వాకింగ్ చేస్తన్న మీరు
ఆ మేము కూడా ఖాలీలెండి మీరు మీరు ఖాళీగా ఉన్నారా అండి ఆ రేపు ఉగాది కదండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
మామూలుగానే చేస్తాం ఇంగ తొందరగా లేసి పూజ చేసేసి వంట చేసి మన్నా కుడాలు అట్లా అన్నం చారు ఇంక ఫెస్టివల్ అంతే ఇంగా ఆ స్పెషల్ అంటే పల్లేటూర్లో అయితే సమ్మర్ స్పెష్ చల్ గా చేసుకుంటారు ఎడ్లు ఎద్దులు బండీ కి కట్టి అట్లా హు విలేజ్ లో లేము కదా టౌన్ లో ఉన్నాము కొంచెం మాములు నార్మల్ గానే అంతే హు ఆ చేసుకోండి
ఆ ఏ చాలా ఇష్టమా మీకి చేయడం లేకపోతే ఏదో ఫెస్టివల్ అని ఆ ఆ మేము కూడ మేము కూడా అంతే అండి ఏదో షాపింగ్ కాదు కదా సో దానికోసం ఇంక ఎదొ ఒకటి డ్రస్ తీస్కొని రేపు నార్మల్గా ఇంక ఉగాది పచ్చడి అలాగే ఇక్కడ ఏదో ఇంట్లో పూజ ఉంటది ఆ ఉగాది స్పెషల్ గా చేస్తారు కదా అండి ఆ ఏమంటారు అంటే ఉగాది ఉగాది పచ్చడి ఆ మీరే చేస్తారా అండి
మేమా అదే ఆ వేపపూత, బెల్లము చింతపండు, మామిడికాయి, చేదు పులుపు ఆరు రుచులు షెడ్ రుచులు వేసి చేస్తాం అంతే బెల్లం అన్ని మిక్సింగ్ చేసి చింత పండు బెల్లం అన్ని ఏసి మిక్సింగ్ చేసి ప్రసాదంగా దేవునికి బెట్టి మరి మేము స్వీకరిస్తాం ప్రసాదంగా షడ్రుచులు అది కూడా ఉ
తినడానికి ఇష్టపడతారండి చేదుగా ఉంటాది కదా
అమ్లి తినాల ఫెస్టివల్ అనే తింటాం అంతే అవు
ఆ ఫెస్టివల్ క్యాన్సిల్ చేస్తారండి ఓలి
ఆ హోలీగా ఆడుకుంటారు ఎక్కువ హోలీగా ని పీవెరెన్స్ చేయరు కుండలో చేస్తారు ఎక్కువ అందులో తొందరగా అయిపోతుంది కదా వాళ్ళకైతే ఎక్కువ లాంగ్ ప్రాసెస్
ఆ అవును అదే కాక ఇదయితే తొందరగా అయిపోతుంది. ఆ ఏది ఇష్టం మీకు స్వీట్స్ బాగుంది
ఇష్టే జస్ట్ స్వీట్స్ తినాలంత వాళ్ళకి తినేది
ఓ అయితే మీకు నాన్ వెజ్ ఇష్టం అనుకుంటా కదా
నాన్ అసలు నాన్ వెజ్ ఎ తిన్నాను అసలు
ఓ ప్యూర్ వెజిటేరియన్ వా
లేకంటే కుడాాలు ైక్ అంతే జస్ట్ అది కూడా ఎక్కువ ఏంది తింటాం జస్ట్ అంతే
గుడికి ఏం అన్న పోతార అండి ఫస్ట్
వెళ్తము ఫెస్టివల్ మా సరౌండింగ్స్ లో ఏ దగ్గరగా ఉందో దానికి వెళ్తామండి అంతే
అవునులేండి యా దగ్గర ఉంటే అది వెళ్ళిూ దేవుని దర్శించుకొని వస్తాం ఫెస్టివల్ అంటే ఎప్పుడు వెళ్తుంటారా గుడి
ఆ సామ్ టైమ్స్ కాలగి ఉన్నప్పుడు వెళ్త ాము కలిగి లేనప్పుడు వర్క్ ఉన్నప్పుడు వర్కే
ఆ ఉగాది అయిపోయినాక శ్రీరావునమి వస్తుంది కదా శ్రీరామానమి ఇంకా బాగా చేస్తారండి మరి
ఆ శ్రీరామ్ నవమి కూడ సేమ్ ప్రాసెస్ ఎ పనకం ఇస్తారు
ఆ కుుటి అని కొన్ని చోట్ల ఇలాంటివన్నీ ఉంటాయి